హలో హలో హలో
హలో
హలో హలో
ఆ విన పడతాందా.
ఆ ఆ వినపడుతుందిరా బావున్నవా ఏం చేస్తున్నవు.
ఆ హలో
హలో
అదే టవర్లు నటుందే ప్రజైక్న్
అయ్యో కరెంటట్ పోయిందంది అన్న ఒకగా అ కనేవు
అవును
వైఫీకి నా స్లో ఉండే
అవును అంద్రలే వాయిస్ కట్ అవుతుంది చాలా సేఫ్టీ వస్తుంది
ఆ అవునా అతే రి రే రేప మా ఆ తిన్నాను రా ఇప్పుడే తిన్నా అయ్యో అయ్యో ఇవాళ సండే స్పెషల్ ఏం చేసినమ్మా ఆ ఇది చేసినారా ఆ అమ్మా గోంగూర మటన్ చేసినా ఆ తర్వాత కొంచం ఆ చెక్ కెను కొంచం బగారా రైసు ఇంగ పెరుగు ఇంగంతే కొంచెం వైట్ రైస్ కూడా వేసా ఇంగా చెల్లి వాళ్ళు వచ్చారు కదా చాలా రోజుల తర్వాత నీ
హ్మ్ హు
మ్మ్ అంటే ఇంకా వాళ్ళకు హైదరాబాద్ లో అంత మంచి మటన్ దొరకదు పాపం ఇంకా మా మురళి అంత దూరం వెళ్ళి తీసుకొని రాలేడు మా మర్ది అందుకోసం ఇంకా నేనే ఇక్కడ తెప్పి చు ఉండే
ది ఏ ఊరు
హ్మ్ హు మాది ఇక్కడే రా హైదరాబాద్ దగ్గరే నల్గొండ అనుకోరా అదిగ
ఆహా సరే సరే మ్మ్ మీరు ఎక్కడికి వెళ్ళలేదా లీవుల్లోకి పిల్లల్ని తీసుకొని
ఏక్కడికి వెళ్లేదమ్మా ఏ సెలవులు ఏడికి లేదు ఇంట్లోనే ఉన్నా మ్మ్ హు మీరు ఎక్కడికి వెళ్ళలేదా కొండపైకి కూడా వెళ్ళలేదా స్వామిని చూడ్డానికి హలో హలో అయ్యో కో